బాగున్న
కాల్స్ మాట్లాడతన ఒక కాల్ మాట్లాడి ఇక రెడీ అయిత
హలో
ఒకే
హలో
ఏంటిది హలో
ఆ ఏంటి బాగున్నారా?
ఆ బాగునం అండి సారీ కాల్ లిఫ్ట్ చేసిది మా హస్బెండ్, కాల్ చేసారు కాబటి మాట్లాడుతున్నా
హా పర్లేద్ పర్లేదండి తిన్నారా అండి?
ఆ తినం అండి మీర్ తిన్నారా?
ఆ ఏంటండీ
ఇది తిన్నార ఏంటి స్పెషల్ మరి ఈ రోజు
కాకరకాయ పూర్ణం అండి మీది
కాకరకాయ పూర్ణమా
ఆ
అంటే మీరు ఎట్లా చేస్తారు
ఆ కాకరకాయలని తీసుకుని లోపల అది వైట్ కలర్ ఉంటది కదా అండి
ఆ
అదంతా అంటే మనం మిర్చి వేయడానికి లోపల తెల్లదంతా ఎట్లా తీసేస్తామో అట్లా లోపల సేమ్ అట్నే పెట్టుకొని తెల్లదంతా రిమూవ్ చేసుకోవాలి. ఒక కాకరకాయలో మా మీడియం సైజ్ పీసెస్ అంటే మీడియ గా కట్ చేసుకోవాలి సైజు ని బట్టి చిన్న చిన్నగా ఆ కట్ చేసుకొని దాన్ని ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకోని కోవాలి
ఉహు
అవి పక్కకు పెట్టేసేసి మళ్ళీ ఏం చేయాలంటే పుట్నాలు ఆ ఎండి పచ్చిమిరప ఎండుమిరపకాయలు ఆ ఇంకా
అ
ఆ పుట్నాల పొడి కొడుతారు మీకు ఐడియా ఉందా కారం పొడిలాగా ఆ దాంతో స్టఫ్ చేసుకొని ఇందులో పెట్టేసేసి కొని నార్మల్గా ఆ ఒక ఆనియన్ ఆ రెండు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని ఇది మా నార్మల్ గా తినొచ్చు కాకరకాయ పూర్ణం లేదు అంటే మనకు గ్రేవీ కావాలంటే నేమో ఆనియన్ పచ్చిమిర్చి అవి కట్ చేసుకొని ఆ కొంచెం టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసేసుకొని ఇది అందులో వేసేసేసి పైనుంచి కొంచం అది మరిగాక వీటిని వాటి మీద వేసేసి కోవాలండి
ఉ
హలో
మరీ ట్రై చేస్తా బాగుందింది
హు ఫ్రై చేయండి బావుంటది ఇంకా పూ ఆ సూప్ కన్నా మామూలుగా ఫ్రై చేస్తాం కదా అది కొంచెం ఈ స్టఫ్ అంతా లోపల పెట్నాక మళ్ళా కొంచెం లైట్గా వేయించుకోవాలి
అవునా
మాములుగా మీకు పచ్చిపులుసు లోకి గానీ సాంబార్ లోకి గానీ డెడ్లీ కాంబినేషన్
ఐదు సమాన్ రష్టి
హోమీ రెస్పీ అండి
అవునా ఓకే హ్మ్ మీదా మీరు అంటే మీరు చేస్తారా ఏమన్నా ప్రిపేర్ చేసారా
ఆ అంటే నేను ఎప్పుడు చేయలేదండి మా మమ్మీ చేసే చూడ్డం తప్పిచ్చి నేను ఎప్పుడు చేయలే
నాకు కుకింగ్ మీద అంత పెద్దగా అంటే ఇంట్రెస్ట్ ఉండదండి ఏదో చేశామా అంటే చేశామా అన్నట్టే
అవునా
ఈ మధ్యనేే కొంచెం కొంచెం నేర్చుకుంటాను
ఒకే
మీకు తోట కూర పులుసు తెలుసా అండి ఆ
నీ వాయిస్ అర్థం కాలే
తోటకూర పులుసు
అ విన్నను
మామూలుగా మనం తోటకూర వండు కున్నట్టే అండి సేమ్ కాకపోతే అందులో లైట్ గా ఏం చేస్తారంటే చింతపండు పులుపు వేస్తారు లాస్ట్ లో కొంచెం ఏసేసి ఆ టమా టోసు లాస్ట్ టైం లో ఏ చుకుంటారు అది కూడా బావుంటది కొంచెం తిక్కుగా చేసుకోవాలి మనం ఏం ఎట్లా అంటే టమాటా చారు చేసుకుంటాం కదా తిక్కుగా ఆ ఆ టై ట్లో చేసుకోవాలి బావుంటదండి
కా ఏం సంగతులండి పనులన్నీ అయిపోయాయా
అల్లో మోస్ట్ అయిపోయాండి
ఆల్మోస్ట్ అయిపోయాయా
ఉమ్
మీరేం తిన్నారండి ఆఫ్
మాదొచ్చేసి పాల కూర పప్పండి
పాలకూర పాప్పా
మీరు కిడ్స్ తిన్నారా అండి కూర్చున్నరా అంటున్నా
ఆ ఉన్నారండి పడుకున్నాడు.
హ
ఇంకా ఏం సంగతులండి ఈవినింగ్ ప్లానింగ్స్ ఏంటండి.
ఏం లేదు బయటికి వెళ్దామని అనుకుంటున్నాము. అదే మా హబ్బె ఇంతకు ముందు కాల్ చేసి రెడీ అయ్యారా అని అడుగుతున్నారు మీరు కాల్ చేసారు.
అవునా
రెడీ అయితమని బయటిక్ వెళ్దాం అనుకుంటన్న నార్మల్గ చిన్న ఫీస్ట్ ఉంటే
మీరు ఇది పొట్లకాయి కర్రీ తింటరా అండి పాల్ పోజ్ చేస్తారు ఐడియా ఉందా
ఆ తెలుసు ఒకస ఒక టూ త్రీ టైమ్స్ తిన్నాం మేము.
పొట్లకాయ్
న నువ్వంటే పాలు పోసింది నాద్ గని నార్మల్ పొట్లకా పప్పులో వేస్ చేస్తే తిన్నాను.
పప్పులో ఏస్ చేస్తారా నేను విన్నానండి ఎప్పుడు తిన్లేదు పొట్లకాయ్ ఇవా నార్మల్గా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే వచ్చిందన్నమాట ఏంట అనేసి చూసా ఉంటే
అవునా
తినచ్చు పర్లేదు.
పొట్లకాయ పాలు పోస్కొని తినాలనేసి ఏదో అంటారండి ఏదో సామెత చెప్తరు.
అంత ఐడియా లేదు అంత ఐడియా లేకుండే అంటే ఏ టైమ్లో తింటరో తెలీదు కనీ ఆ నేన్ గుడా అది ఎప్పుడు పడితే అప్పుడు తినద్దు అన్ అంటరు అనంగా తిన్న
ఆ
గొర్తే అప్పుడు తిన రాదు అంటరు.
ఇంకా ఏం సంగతులండి. అయితే ఈవినింగ్ డిన్నర్ బయటేనా
పొట్ల కాయని కర్రీనీ
ఆ ఏంటండి
కర్రీని మీరెప్పుడైనా ప్రిపేర్ చేసారా అంటున్న
నేన్ ఇప్పట్ వరక్ ఎప్పుడు ట్రై చేయలేదండి ఫస్ట్ టైం చూసాను ఇవాల్నే
మమ్మల్ని ఆ పొట్లకాయ అందరికి పడదు అట అంటాన్రు. అద్ అది కొంతమందికి ఎలర్జీస్ వస్తాయట
ఆ అవునండి కొంతమంది ఎలర్జీ సై ఎలా ఎలర్జీ ఉన్నోళ్లకి ఎలర్జీస్ ఉన్నోళ్ళకి అది అసలు పయిసన్ పెట్ ట్టి నట్టె అంట
అవునంట నార్మల్గా నేను గూగుల్లో సర్చ్ చేసా పొట్లకాయ అంటే నార్మల్గా పొట్లకాయ యూసస్ అంటే అందులో చేసింది ఒకసారిీ అన్న అని ఉండే పొట్లకాయ అదు సమ్ ఎలర్జీస్ వస్తాయి దాని వల్ల పడని వాళ్ళకు అని నిజమా కాదా అని డౌట్ ఉండే
నిజమే అండి పొట్లకాయ కొంతమందికి అంటే స్కిన్ ఎలర్జీస్ పొట్లకాయ అని ఏమి ఉండదు కొంతమందికి కొన్ని ఐటమ్స్ పడవు
మాక్సిమం అందరూ చాలా వరకు అన్ని తింటారు కానీ కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ లైక్ ఎట్లాంటివి అంటే మునగాకు మునగాకు కూడా అందరికి పడదట
అవును ఏమొ అండీ నేను ఇప్పడి వరకు ట్రై చెయ్యలే మునగాకు కూడా వండుతారా అండి
మునగాకు చాలా బాగుంటుంది మునగాకు పప్పు గాని మునగాకు తాలింపు లైక్ ఇంకా మునగా కు పొడి ఆ ఎండుమిర్చి వేసి చేస్తారు చాలా బాగుంటుంది హెల్త్ కి చాలా మంచిది అది బోన్స్ మ స్ట్రాంగ్ అయితాయి అది తింటే చిన్న పిల్లలకు మూడ పెట్టచ్చు మున్నగా ఒక పప్పు నార్మల్గా పిల్లలకు పప్పు పెడతాం కదా అప్పుడు మునగాకు పప్పు చేసి పెడితే వాళ్ళకు ఐరన్ మెగ్నీషియం వాళ్ళకు కాల్షియం చాలా అందుతది మోషన్ ఫ్రీ అయితది
ఉమ్
అమ్మక్ పెను అట్లాంటివి కూడా పోతాయి మునగాక పెట్టచ్చు చాలా మంచిది ట్రై చేయడి నార్మల్ గా పాలకూర పప్పు లాగానే పాలకూర ప్లేస్ లో మునగాక యూజ్ చేయడమే మనం పెద్దగా ప్రాసెస్ ఏం కాదు అది
అవునా ఎప్పుడుతే ఎప్పుడు ట్రై చే తేలేదండి ఒకసారి ట్రై చేయాలి చూస్తా
బ్యాక్ పెయిన్ బ్యాక్ నేను కూడా మునగాకు వల్ల బాస్ సేమ్
వినిపించట్లేదండి హలో
బ్యాక్ పెయిన్ మనకు బ్యాక్ పెయిన్ వస్తా ఉంటది కదా కొంతమంది వాక్ చేసి మన హస్బెండ్ వాళ్ళకు ఆ బ్యాక్ పెయిన్ లాంటిది కొంచెం రిలీఫ్ చేస్తుందట
ఉమ్మ ట్రై చేయాలం డే అయితే పక్కా
సరే అండి
సరే అండి ఉంటాను బాయ్